హలో
ఆ ఆ హలో
ఆ తిన్నావా
ఆహా ఆ తింటి తింటి నువ్వా
నేన్ ఇంకా లే తినాలి కొంచెం లేట్గా తింటా
హు హుమ్మ్ పాజేనిమిది డేస్ ఆ మరి
హ్
ఏదో చిన్న డ్యూటీలో ఉన్నా డ్యూటీ అంటది మాముూలుగా కూర్చోన్నా
అవ్నా బ్లూటూత్ పెట్టుకున్నావా
తీసేస్నా
హ్మ్ పెట్టుకో ఆయన అట్లే ఉంది కాని
గాలోస్తుంది ఇక్కడ ఏం చేస్తామ్ ఓ అని వస్తుంది హ్మ్
బ్లూటూత్ యే పెట్టుకో ఏం కాదు గానీ షైన్ యాప్ లో మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ మనీ వస్తందంట మౌనిక్ వాళ్ళకి వచ్చిందంట నా దాంట్లో చూసి ఆహా మళ్ళీ అందరికి వచ్చిందంట ఎలా వచ్చి వచ్చింది అంటే అట్లా వాళ్ళ ఏం జైలే వచ్చిందంట
ఇట్లచ్చిందా ఉ
నేన్న దాంట్లో చూస్తే లేదు వాళ్ళు ఫోన్ చేస్తారంట. బీబీ లాంటి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయి.
చూప సారు సినిమాదోని ఏ వెయ్యి నూట పదహార్లు ఉంటే చదవన్ చ్చ
హలో
ఉ హలో
న్నావ మే
మన స్ట పనిష్మెంట్
వాళ్ళ ఎవరో మూవీ చూస్తున్నారు కదా. నువ్వు కొంచెం సైడ్ కి రావచ్చు కదా. వాళ్ళ సౌం
ఉ ఇప్పుడు
ఆ
ఆబ్ చేస్తున్నాలా చెప్ప బస్ మౌనికకి ఇవన్నీ బలే తెలిస్తయి
ఆ పాపకి వేరే పాప చెప్పినయంటా
హహ
కార్బన్ ఆ కార్బన్ వాల్ ఫోన్ చేరాంట చేస్తారా అని
ఉ
లేదు ఇంకా నేన్ రాను అని చెప్పేసిందంట. వాళ్ళ ఇంట్లో కూడా వద్దులే అని చెప్పినారట.
ఏ
ఏ అక్క ఏమో ఆ బాబు ఉండేది అట్లా అట్లుంది ఇంకా పనికిపోతు అధ్యాపక మదుమింగేమి
వచ్చా వాళ్ళం మెంచుతారు లే రాని వాళ్ళని మీద మీద అడుగుతారు.
కాల్ చేశారన్నావే మన్నా కార్బన్ వాళ్ళు
కార్పన్ వాళ్ళు నాకెప్పుడు చేయలే. నేనే ఫోన్ చేస్తాంట. ఎప్పుడు వాళ్ళకి నాకెప్పుడు చేయల
ఊరికే ఆ రోజు నా ఫోటో వేస్ట్ జిరాక్స్ లకు డబ్బులు వేస్ట్ చార్జిలు డబ్బులు వేస్ట్ ఆ రోజు
సిజడు ఇప్పుడు పోతావా
ఎక్కరికి
హలో
నేను అసలుపోను కంపెనీలకి
హలో
హలో
ఊ
నిన్న ఎవరో ఇన్స్టాలో మెసేజ్ చేసినారు ఇట్లా వెబినార్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అ మాకు కొంతమంది వర్ వర్కర్స్ కావాలి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని లేదు అని చెప్ ఎవరా తెలిదు లేదు అని చెప్తే వాళ్ళు ఫాలో చేసి అట్లా అడిగారు లేదని చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి మెసేజ్ చెయ్యడి అని చెప్పారు ఆ మెసేజ్ చేసా
ఏం ఏం పెట్టినారు ఏమని అడిగించారు
మేం వెబ్ ప్రాజెక్ట్స్ లో మేము వెబ్ ప్రాజెక్ట్ లో చేయాలనుకుంటున్నాము
అ
మాకు వర్కర్స్ కావాలి మీకు మీరేమైనా వర్క్ చేస్తారా అనిరి
ఉహు
వాళ్ళు మనం ఏం చదువుతున్నాం నా అకౌంట్ ఎక్కడ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంకేం చెప్తాదనా సజెషన్స్ లో చూసి ఫాలో చేసి అడుగుతున్నాం అంటే వాళ్ళు ఏమి ఏం చదివి అవి ఏమి అడుక్కోకుండా అవన్నీ అడుగుతున్నారు ఇంకా అ తెలిసిందే అది ఫ్రాడ్ అని చెప్పి చెప్పి నేను మాకేమి ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పి
ఒక్క నిమిషం ఆగు
హలో
ఉమ్
వాళ్ళు వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ పెట్టారు దీనికి మెసేజ్ చేయండి అని లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే మీకు ఇట్లా అబ్బాయిలకి చేయడానికి ప్రాబ్లమ్ అయితే ఆ అమ్మాయిల్ నెంబర్స్ అయినా ఇస్తాము వాళ్ళు కూడా మా గ్రూప్ లో ఉన్నారు అంటే లేదు నాకు ఇంట్రెస్ట్
వాడి పక్కన కూచ్చో డిజ మళ్ళ కలుకో సార్ బ్యాంక్ లో డబ్బు లేసి కొంచెం వాళ్ళ ఇంటికాడ కీస్ ఇచ్చి రమ్మన్నాడు. బ్యాంక్ లో డబ్బులు వేసి వస్తా ఆడ కూర్చో మళ్ళీ బీల్ళ వస్తారుడి గనీష్ హలో
ఉమ్
హలో
ఆ హలో
అంతే ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు.
ఇట్ల ఆ స్కూల్ పెద్ద ఇబ్బంది కదా అంటే పక్కన సౌండ్ రాకూడదు ఇట్లా ఇ రేపు అందికే తెల్సా దిగేది
హలో
మ్మ్ మ్మ్
వినిపిస్తాంది
రేపు
మ్మ్ ఈ రోజు అవ్వకపోతే చెప్పు రేపే చేద్దాం ఖాళీగా ఉంటే
ఓకే
డిస్టర్బెన్స్ వస్తే అవ్వదు
ఇదేంది
నాకు ఇంట్రెస్ట్ కూడా రాదు మాట్లాడడానికి
అవునా గనే శ్రీ ఈ కీస్ దిందెన పట్టట్లా ఏ లేవంటగా పైసలు హలో హలో విద్య ఇవుతలి రా చూస్సువు రా ఆ రారా ఇగో మొకం దీంట్లో ఎక్కిచ్చు కదా హ్మ్ హు పెడుతన్నావా మంచిగ పక్క కూసో మా తీసి గాలి వీడు చేస్తాండు హలో
హలో వినిపిస్తాంది
ఎనిమిది నిమిషాల ఆ టెన్ మినిట్స్ ఉందా
ఏమి తిన్నావు పొద్దున
నైటు అన్ని పట్టినాయి బాగా మ్మ్ బండి బీగలు పట్టట్లే ఆ పట్టినాయి లే లోపలికి పోవట్లేదున్న కర పంచి
హలో
మార్నింగ్ గూడ బా బానే
హలో
హలో హలో
ఇట్ల చేస్తే అయినట్టే హలో
అయినట్లు అంటే ఇంగ నేను ఈడ పనులో ఉన్న మరి ఎట్ల చేసేది నేను గమ్మన లేను కదా ఖాళీగా అర్ధం చేసుకో ఊరికే ఉ సరే అది చెప్పు ఊరికే అర్థం చేసుకోకుండా ఊరికే అది ఇదాని చెప్తుంటావ్ అర్థం చేసుకోవాలి ఊరికా మాట్లాడేది కాదు
ఓకే నేను అదే చెప్ప
సరే ఏమన్నా నా అ ప్రీ
సరేలే టైం అయింది